ఆ
హాయ్ అక్క
ఆ ఇప్పుడు మనం షాపింగ్ యూ మార్కెటింగ్ మాట్లాడుకుందాం
యూ ఓకే
మీరు డ్రెస్సులు ఎక్కడ కొంటారు రా షాపుల్లో మాల్ లోన
షాప్ ట్లో కూడా కొంటాను మాల్స్ లో కూడా కొంటాను అక్క
ఆ షాప్ లో గా మనం వాట అడిగినంత రేట్ కి ఇస్తారు దా మల్స్ లో ఫిక్స్డ్ ఉంటది కదా డ్రెస్సులు వేసుకుంటారా సారీస్ ఆ ఫ్రాక్స్ ఆ ఏమి వేసుకోవడం ఇష్టం మీకు ఆ
ఉ
టాప్స్ యు ఉన్నది పంజాబ్ డ్రెస్సులు వేసుకోవారా
ఆహా ఎక్కువ వేసుకోను ఎప్పుడో ఒక్కసారి కుర్తా సెట్స్ వేసుకుంటా పంజాబ్ డ్రెస్ ఏం వేసుకోను టెంపుల్స్ కు వెళ్తేనే వేసుకుంటాం హలో అక్క
అదే శారీస్ కడతవ రా శారీస్ కడుతావా అంటున్నా
కట్టుకోను కట్టుకోను ఏ ఆహా ఎ ఇష్టమే కాకపోతే ఎప్పుడో ఒకసారి ఆ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటాను
ఆహా అదే అదే అ పెద్ద పెద్ద షాపులు అయితే ఇక మనం అన్న ఫిక్స్డ్ డిస్కౌంట్ ఇస్తారు గాని చిన్న షాపులనేమన అడిగినంత ద ఇస్తరు
ఉ
మీ షా మీ ఊర్లో షాపులు బాగుంటాయా
ఆ బాగుంటాయి
రేటుకు ఇ మన అన్నంతా ఇస్తారారా
ఆ అవునక్క అంటే ఇయరు కాకపోతే కొన్ని కొన్ని షాప్ లో లో ఇస్తారు అంతే ఏదో చిన్న షాప్ కి గిట్ల వెళితే
ఆ ఆ చిన్న చిన్న షాప్ ఒళ్ళే పెట్టా ఈ మాల్స్ అంటే మనం ఉన్నోళ్ళ అయితే పోతారు మనం పేదోళ్ళ ఎట్ల పోతంర అదే ఉన్న వాళ్లే పోతారు
ఉ
శారీస్ కట్టుకోవు ఈ పంజాబ్ డ్రెస్సులు వేసుకో ఓన్లీ టాప్స్ ఏనా
ఆ ఏదైనా టెంపుల్స్ కి వెళ్తే మాత్రం కుర్తా సెట్స్ వేసుకుంటా లేదంటే ఇగ నార్మల్ గా హ టాప్స్ వేసుకుంటా
ఊహు
ఉ
మాకు ఇగ బాగుంటాయి కదా డ్రస్సెస్ అయినా స సారీ స్ అయినా హు మీ దగ్గర ఏంఎం షాపింగ్ మాల్స్ ఉన్నాయి రా
ఉన్నాయ ఆ క ఇక్కడ వన్ షాపింగ్ మాల్ లనేసి సిఎమ్ ఆర్ జూడియో మ్యాక్స్ ఊ
ఇంకా
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది చెన్నై షాపింగ్ మాల్
మీకు బాగా దూరమారా హు అవునా
షో మాల్స్ దగ్గరే ఉంటాయి అన్ని షాపింగ్ మాల్స్
ఆ అవునా నడుచుకు వెళ్తార రా షాపింగ్ కి
ఆ నడుచుకుంట ఎళ్ళొచ్చు
ఒక్కరే వెళ్తారా మీ మమ్మీ వాళ్లతోటి వెళ్తారా షాప్ంగ్
మా మమ్మీ వాళ్ళతో లేదంటే టే ఫ్రెండ్స్
పింకి
ఉ వెళ్తా వెళ్తాను
ఇయర్ రింగ్స్ అవన్నీ కంగనాలకు వెళ్తావా
హు లేదంటే ఇలా స్ట్రీట్ మార్కెటింగ్ ఉంటే స్ట్రీట్ మార్కెట్ కి వెళ్తా
అవు బ్యాంగిల్స్ ఇంటి ముందుకు వస్తాయా ఏమన్నా ఇప్పుడు ఇట్లా ఇట్లా
లేదు బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకోను నేను బ్యాంగిల్స్ వేసుకొని కాయి కొనే
గాజులు గోట్లు కూడా ఎసు
ఏదైనా ఎప్పుడుయినా ఇట్లా టెంపుల్ కి వెళ్తే వేసుకుంటా నార్మల్ గా కాలేజ్ కి ఇంట్లో ఉంటే వేసుకోను
వెళ్తే కూడా వేసుకోవా
ఆ
మీ అమ్మ వాల్లే ఇవనారా
అంటే మాకు కాలేజ్ లో అలో లేదు బ్యాంగిల్
అహా అవున్ కదా
మ్
ఇక మా నా దగ్గరయితే శ్వాసము ఉంది నెక్ట్ డే కాస లో బాగ్ ఇగా కాస్ట్ చుంటేర మాస్ బా హోకె
మెటీరియల్సే ఉంటాయి కదా ఓన్లీ ఓన్లీ మెటీరియల్సె ఉంటా పడతాయి కదా ఒక్కదానికి
అ శారీస్ ఉంటాయి అన్ని కిడ్స్ వేరు మెన్స్ వేరు ఆ పార్టీవేర్ టైప్స్ అన్ని ఉంటయి అన్నీ ఉంటాయి ఆ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ ఒకె అన్ని డస్లులే ఉంటాయి కాని కాస్ట్
ఆహా
కాస్ట్ ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న షాపులు అయితే మన అయితే అడిగినంత వాళ్ళకి పడతనేమో ఇస్తారు పడకపోతే ఇయ్యరు
మ్
ఆ ఉమయ్ అన్న దగ్గర నాలుగు వంద ఆరు వందలు ఏడు వందలు చెప్తే ఇస్తరు ఇక మనక్ దాసాం లా మనం పోయి అనుకో ఇక వాన్ని అడగెకున్నా అడగకుండా ఉంటేనే అక్కడ పె ఉంటది కదా ట్యాగ్ ఉంటది కదా
అవునవును
ఇక వాళ్ళకే అదే చెప్పాలి ఇక చూస్ కొనిత్తర్ ఇక వాళ్ ఇంక మ్ మా వాళ్ళ పై నుండి మనం సెలక్షన్ చేసుకుంటే వాళ్ళ పై నుండి కిందకి బ్యాక్ వేసి
ఆహ
ఏ తీస్కో మనం అం
ఓకే
పోయిి బిల్లు చేేసి వస్తాం ఇక మనకు నచ్చి మనమ అయితే మనం షాపింగ్ మాల్ ఎ ఎ మన నచ్చింది మనమే ఎత్తుకో మన
హ అవును షాపింగ్ మోల్స్ ఇట్లా స్ట్రీట్ మార్క్ మార్కెటింగ్ అయినా ఏం కాదు ఏకువ ఇయితే స్ట్రీట్ మార్కెట్ చేస్తా నేను మ్యాక్స సదనా హియర్ రింగ్స్ సైనా చైన్స్
అవునా అక్కడే కాస్ట్ తక్కు ఉంటాయి అవు అక్కడే
ఆ
అళం పట్టలే
హమ్ అవును మాల్స్ లో చాలా క రేట్ ఉంటది
అవును రేటు ఉంటది ఇక బానే
ఉమ్
మన తీసుకుంటా మనం అను
ఏంటి అక్క
మనము అనుకున్న దాని దగ్గర బయ తీసుకుంటాం రా అంటున్నా
ఉమ్ అవును అంతే
ఉమ్ డ్రస్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటా రా ను్ మెట్ అది ఎక్కువ టాప్స్
సి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా తీసుకుంటాం
ఆ
ఉమ్
బాగుంటాయా టాప్స్
ఉ బాగుంటాయి అక్క
అ
ఆ బాగుంటాయి అక్క
మెటీరియల్స్ ఉంటాయా బంద
మెటీరియల్స్ ల నేనేమంత మె మెటీరియల్స్ ఏం తీసుకోను మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ అట్ల ఏం చేప్పించుకోను
ఇగ మెటీరియల్ తీసుకొని మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకుని అన్ని చేసేదిప్పుడు రెండు మూడు టప్స్ వస్తాయ్
ఆ అవును అందుకోసం ఇంకా నేను హు ఏదైనా ఆ షన్స్ కి పంక్షన్ కి మాత్రమే ఇట్లా క్లాత్ దీపిచ్చు తీసుకొని ఫ్రాక్ కుట్టించుకుంటాను అంతే ఆఫ్ సారి వియోర్ ఫ్రాక్
హాఫ్ శారి వేస్తావా రా
ఊ వేస్తా ఇవి మన ట్రెడిషనల్ డే ఇట్లా ఏదైనా ఫెస్టిస్ ఉంటే ఫెస్టివల్ అప్పుడు ఏసుకుంట
పేస్టివల్ ఉన్నప్పుడు ఏసుకుంట
ఆ
బెస్ట్ డ్రెస్ మంచిగా వున్ ఆ మంచిగానే ఉంటాయి టాప్స్ బాగుంటాయి టాప్స్ కూడా హేవి రేట్ లో తీసుకోవచ్చు
ఉ ఓకే అక్క
హేవి రేట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదరా
ఉ అవును